అదే వా పిల్ల్లో చెప్పిన కాని చెప్పిన నాకు తెలీదు నాకు మన బీసీ వాళ్ళు వస్తున్నారంట కదా నెక్స్ట్ మంత్ అనింటే అవునా నాకు తెలీదు అని చెప్పింది పిల్ల
బేబీ ప్రియా వాళ్ళ రెండ్లు వచ్చింటారేమోలే అంటే అనింది కదా నాతో అప్పుడు ఒకబ
ఎంబిడనేనా
ఎబడ అందరూ
ఇమ్మీడియట్ కాదేమో గేట్ అనుకుంటా వాళ్ళు నువ్వు
తెలీదుతబ్బ గేట్ కాదనింది గేట్ రాలేదు కదా ఇంకా ఎన్ ఐటి ఐఐటి కాలేజ్లలో రాలే ఎన్ఐటి ఐఐటి కాాలేజ్లలో రాలేదు తనకి
ఆహా అవునా ఉహూ అట్లయితే వాళ్ళ ఏమో ఎవరో ఏం మనకేం పని ఆ ఇంకా కొంతమంది పోయినోళ్ళు విఎల్ఎస్ అయిన్నారు
హూ నాంగ్ తెల్సు వాళద్రే వియల్స ఇికా అబప్ప మనతో ముందున్నది జిరావవా ఆ
ఆ ఏం వన్ను కూడా అన్నరు మళ్ళా తెలియదింగా మళ్ళా.
వన్ను కూడానా
వన్ను విఎల్ఎస్ఐ అని నేను చెప్పినాడు ఈ పిల్లోడు చెప్పినాడు.
ఆహా ఆ
చేయ్ అని త్రివేణితో అన్నా ఈ పిల్లతో అన్నాడంటా. వాడు ఆ వాడు విఎల్ఎస్ఐ. ఈ వాడేందో విఎల్ఎస్ఐ విఎల్ఎస్ ఐ అంటున్నాడు. వాడికేమో కోర్ నాలెడ్జ్ చానా బాగుంది. గేట్ కి రాస్తే వాడు ఖచ్చితంగా మంచిగా వస్ స్తాది వాడు ప్రిపేర్ అయితే అని చెప్పినాడంటా. ఆఎంటి నాకు ఎందుకు వాళ్ళ సోది అంతా చెప్తున్నావు నాకు ఏమొచ్చని నువ్వు చెప్పినా
ఆ
అనింది అంతే కదరా మళ్ళా ఆ
హ్మ్ అయితే మాట్లాడతరా
ఏం మాట్లాడరు. ఆ ఆ వాళ్ళు నార్మల్గా ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో ఒక ఒకసారి ఏమో చేసినాడు ఆ పిల్లోడు అంతే
ఉ
తక్కువలే వాడు వాడి గేట్కి గేట్ కి కివాడు ప్రిపేర్ అయితండ్లే అది ఖచ్చిత కనీసం అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అన్నా పడతాది ఆ ఎన్ ఐటీలా ఐఐటీల సీట్ రావాలం
హ్మ్ కష్టపడలా.
చానా
ఇప్పుడు థర్డ్ ఇయర్లో తెచ్చుకుంటే ఫైనల్ ఇయర్లో ఎట్ల యూస్అయితది నాకు అర్ధంకాక అడుగుతున్నా.
ఆ మూడేళ్ళు వ్యాలిడ్ అది.
ఆహా
వచ్చిన తర్వాత ఆ మూడేళ్లలో ఎప్పుడైనా చేయొచ్చు మనం. హ్మ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కాలేజీకి.
నాకు తెలిసిన ఫ్రెండ్ ప్రిపేర్ అయిదామని అన్నారు. ఇప్పుడు థార్డ్ ఇయరు.
అవునా ప్రిపేర్ అవ్వనియ్లే. అది కనీసం అంటే రెండు మూడేళ్ళు పడు తాది సీట్ రానికి, మంచి ర్యాంక్ రానికి.
ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకు గేట్ కొంచెం ఇప్పుడు ప్రిపేర్ అయితే బెస్ట్ కదా.
ఆ మేలే
హ్మ్
రోజు ప్రిపేర్ అయితే మేలే అయి. అయి ఏమంటే ఐఐటి, ఎన్ఐటీలలో వచ్చింది అ నుకో యమ్ టెక్ మనం అక్కడ చేశినాం అనుకో అది కొంచజా నవాల్యూ ఉంటది. ప్లస్ ఇంగొకటి ఏంటంటే ఇప్పుడు జాబ్ తెచ్చుకొని రెండు సంవత్సరాల తర్వా మనకేట్లయితే దొరుకుతా సాల్రీ సేమ్ డైరెక్ట్ ఎంటెక్ చదివిన తర్వాత అంతే సాలరీ డైరెక్ట్ వస్తాది టెన్ ల్యాక్స్ అ ట్లా సంవత్సరానికి అట్లా అందుకు. అట్లా అది వచ్చినట్లు ఉంటది. ఇంకొకటి ఎందంటే టీచింగ్ ఒకటి రాదు ఎంటెక్ ఆ
ఆ
ఎంటెక్ టీచింగా ఎంటెక్ టీచింగ్ ఎంటెక్లో టీచింగ్ కి లాగాలే లెక్చలర్ లాగా పోవాలంటే అలా టప్పా కాదు ఎంఈడీ చేసి మళ్ళీ పిహెచ్డి చేసి డాక్టరేట్ చేస్తే కానీ పోరు
ఆ ఆ
ఆ చానా పెద్ద కథ అది అది చానా ఏలు పడతాయి చదవాలంటే ఆ అందుకని నేని ఇంగ ఇట్లా అనింటే అవునా అని అనుకోయి నిన్న కష్టం అయితే కష్టమే కష్ కష్టపడాలా ఈ మాది కూడా అంతే కష్టపడాలా ఎంత కష్టపడితే అంత మంచి ప్యాకేజీ మంచి వస్త అంతే
అందేలే కొద్దిగా ఎలా కష్టపడితే మళ్ళీ మంచిగా ఉంటది కదా
ఈ ఈ ఇదొక్క సంవత్సరం మంది కాదనుకుంటే అయిపయ్
హు అంతేలే
ఆ తర్వాత ఉద్యోగం వ వచ్చిన తర్వాత ఉద్యోగంలో పడిన తర్వాత మల్ల దాంట్లో కూడా ఏం గమ్మునేం ఉండదు స్ట్రెస్ ఉంటాది ఈ పోతండాల రస్ అండాలా వల్ల కంపెనీ మారాలా అనే తాటు ఉం అది చానా ఉంటాయి లే మానస సోది పంచాయతీలు ఏం జీవితమో ఎమో అనిపిస్తది
ఎందుకు
ఊ అంటే ఊరికే ఇస్తారా జీతాలు ఏమైనా వాళ్లు అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అంటే ఇప్పుడు సి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లోనే చెప్తాడు అందరు అందరు ఇంగ్లీష్ లోనే చెప్తారు ఎందుకంటే అందరికి కన్వే కావాలి కదా కొంతమంది కర్ణాటక వొళ్ళు ఉన్నారు కొంతమంది గుజరాత్ వొళ్ళు ఉన్
ఆ